హలో హాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
ఏంటండి హాలిడేస్ పిల్ వచ్చిందాంచి పిల్లలు అక్కడికి వెళ్దా మమ్మ ఇక్కడికి వెళదాం మమ్మీ
ఆ
కొద్ది రోజులేమో మమ్మీ వాడి ఇంట్లో ఉన్నాను కొద్ది రోజులు అత్తయ్య వాలిన్టికి వెళ్ళాను
హమ్
బస్సు ప్రయాణాలే ఎక్కువైపోయాయి అండి
ఆ వాళ్ళకి అవిగాదు కావాల్సింది ఏదన్న టూర్ లాగా వెళ్ళాలి ఎక్కడికన్నా ఆ వాటర్ ఉన్న ప్రదేశం కానీ వాటర్ ఫాల్స్ కానీ స బీచ్ కానీ అట్లాంటివి కావాల్సి వస్తయి
అవునండి అవును పిల్లలు అదే అంటున్నారండి మమ్మీ అక్కడికేనా ట్రిప్కి వెళ్దాం మమ్మీ ట్రిప్కి వెళ్దాం మమ్మీ అని
ఆ
మా అక్కయ్య హైదరాబాద్ లో ఉంటా కదండ్ మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ తను హైదరాబాద్ రమ్మని అంటుంది తుంన్నాయ్ అంటే హైదరాబాద్ చాలా ప్లేసె-ప్లేసెస్ ఉంటాయి కదండి చూడ్డానికి కూడా
అవునండి
అయితే చూడానికి రమ్మ అని చెప్పి కాల్ చేస్తుందండి
ఉమ్
ఈ కాల్ చేస్తుంది వెళ్ళాలి వెళ్ళాలని చూస్తున్నాం ఈ ఎండలకి భయపడండి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి చాలా ఎండలు ఉన్నాయండి పదిసార్కి అన్నా ఈ సారి
అవునవును వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది కాని కానీ తప్పట్లేదు పిల్లలకి హాల్డే డేస్ సమ్మర్ ఎక్కడకన్నా వాళ్ళ హాలిడేస్ కాబట్టి ఇంకెక్కడికన్నా వెళ్ళాలి అనే తపన పిల్లలకి కూడా ఉంటుంది కదా పాప అన్ని రోజులు స్కూల్ కి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఆ ఆలోచనలు వాళ్ళకి వస్తుంటాయి కదా తోటి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు కదా
అవునండి పిల్లలు వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తే ఇంకా ఏడుస్త స్తున్నారు బట్టలేదండి వన్ అవర్ లో ఆరిపోతున్నాయి అంత ఎండకడుతుంది
అవును అవునవును
మనం ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గాని కంపల్సరీగా మన ఒక ఓన్ వెహికిల్ ఉండాలి ఇప్పుడు సమ్మర్ కదండి కొంచెం మజ్జిగ గాని లస్సీ గాని ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసిన పులిహార గాని మన ఇంట్లో చే చేసుకున్న ఫుడ్ కంపల్సరీ ఏదో తీసుకెళ్లాలండి
అవును తీసుకెళ్ళాలండి ఏవో చేసుకొని తీసుకెళ్ళాలి అవును మజ్జిగవి అంటే తీసుకెళ్ళడం కష్టం అవుతుంది కాగానీ ఎక్కడికిెళ్ళిన ఏది ఏ మజ్జిగ కావాలన్నా మామయ అక్కడ ఉళ్ళలో తీసుకోవటం లేకాని ఇక్క నుంచి తీస్కేల్ తే పాడ అవుతాయి కదా అవి ఎందంటే స్నాయక్స్గఎండంటే చెక్రాలు లూ నువలు అట్లంటివి ఉంటయి కద చెక్కలు అలాంటివి అవి చేసుకొని తీసుకోలే తే నాక్ రోజులు పిల్లలు ఎజాయ్ చేసి ఆడుకున్నాని సేపు ఆడుకుంటారు తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలంటే మనం ఇంలో బయటికెళ్ళి పెట్టడం నయయం కదా
అవునండి అవును అవునండి మనం ఎంత కొంచం కొంచెం ఓపిక తోటి మన ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి దండి ఇప్పుడు బయటికి ఇప్పుడు మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా బయట ఫుడ్ దిన అనుకో పిల్లలకి సెట్టవక వాం కార్ లోనే వామ్తింగ్ చేస్ కుంటా ఉంటారు పిల్లలు కొంతమంది ఒక్కొక్కళ్ ఒక్ వెహికల్ పడద్ కొంమందికి ఏం కార్ పడదు కొంతమందికి ఏం బస్ పడదు ప్చ్ అలా బయట ఫుడ్ తింటే అలా ఫుడ్ అట్లా అవుతా ఉంటదండి వామ్థింగ్ అవుతూ ఉంటది కాబట్టి మనం ఇంట్లో కొంచెం ఓపికతో చేసుకుంటే మంచిదండి
అవును అవును
ఇక్కడ మా సిస్టర్ ఇంకా ఆవిడ ఉందండి ఆవిడ కూడా చీ రాళ్ళ దగ్గర ఉంటది అనమాట ఇగిచాడు ఆవిడ కూడా బాపట్ల బీచ్ చుద్దాము ఈ కొత్తపట్నం బీచు ద్దాం రండి రండి అన్ టుందండి వెళ్ళాలండి పిల్లలు ప్లాన్ చేస్తున్నాము కానీ పిల్లకి హాలిడేస్ ఉన్నప్పుడు, ఈయన హాలిడే ఉండట్లే, ఈయనకు హాలిడే ఉన్నప్పుడు పిల్లలకి హాలిడే ఉండట్,
హ్మ్ అదే అదే అదే అయినా వెళ్ళి రావాలేండి ఏదో కొట లీవ్ చూసుకుని వెళ్ళాలి, పిల్లలకి ఎంజాయ్ మెంట్ అనేది కావాలి కదా, వాళ్ళకి పలానా చోటికి వెళ్ళా ను వెళ్ళాలి చూడాలి అని పిల్లలకు కూడా అనిపిస్ స్తుంటుంది కదా
అవునండి వెదర్ కూడా చేంజ్ అయినట్టుంటది వాళ్ళక్ కూడా మైండ్ కొంచెం బాగుంటుంది నాలుగు చోట్లకు వెళ్తే వాళ్ళ కూడా అక్కడ పద్ధతులు ఏందో తెలుస్తది ఊరికి ఇంట్లో ఉన్నగాన్ వాళ్ళకి బోరే మళ్ళీ ఏదైనా కొత్త విషయం కూడా తెలుసుకున్నట్టు ఉంటది
అవును అవును అందుకే నేను కూడా మొన్న ఎక్కడికి పిల్లలు గోల్ జేస్తుంటే మొన్నే మేము ఆ ఇదేంటి అరుణ మచిలీపట్నం బీచ్కి వెళ్ళొచ్చాం. బాగుంది అ చాలా అంటే చాలా బాగుందండి హ ఎన్ త హ్ లోతుకెళ్ళినా ఏంటో మనం ఇంకా మజ్యకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అందులో మచిలీపట్నం బీచ్లు చాలా అంటే చాలా బాగుంది అస్ లే పిల్లలు ఏమే మ్ చేసేసారో ఫోటోలు దిగి అబ్జ బ్బబ్బబ్బా అల్లరి గోల ఎంత అల్లరి అంటే అం అల్లరి చేశారు వాల్
అవునండి మా చెల్లి కూడా జాబ్ చేసందండి సి మా చెల్లి కూడా అటు సింగరేం వెళ్ళి జాబ్ చేసిది అనమాట ఆవుడు కూడాడ రీసెంట్గా మమ్మ నా అందరు కలిసి ఒక వాటర్ ఫాల్ తీసుకెళ్ళింది అండి చాలా బాగుంది అది
హమ్
అసలు అక్కడ నుంచి రా ర రావాలనికి పిల్లలు ఇష్టపడట్లేదు అసలు
ఆ
పిల్లలకి ఎక్కడైనా కొత్తగ అంటే కొత్తగా అంటే ఏదైనా ఒక ప్లేస్ చూడాలి వెదరు ఇంకా మా పిల్లలు అయితే మమ్మీ కొంచెం ఎర్లీ గ వస్తే బాగుండు ఇక్కడే చాలాసే టైం స్పెండ్ చేసే వాళ్ళం అలా అంటున్నారండి
ఆ అంటే అక్కడ బాగున్నట్టుంది పిల్లలకి పిల్లలకి బాగున్న చోటే కదా ఎంజాయ్ చేసేది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస
అసలు మా పిల్లలు అయిత అండి అక్కడ నుంచి రావాలంటే ఏడుస్తున్నారు అక్కడే ఉంటామమీ అ ఇక్కడం కొంసేపు ఉందాం కొంతసేపు ఉందామని
అంతే కద
అందరం కలిసి ఇ ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామండి మా సిస్టర్ వెహికల్ తీసుకు వచ్చింది ఇంకాన కాలు కా లో వెళ్ళాం అనమాట
ఆ
అసలు చాలా బాగుందండి మా పిల్లలు అయితే మమ్మీ కొంచెం ఇంకొంచెం ఎర్లీ గ వస్తే బాడం అప్పటికి మేము ఎర్లీ గే వెళ్ళాము కా ఇం కొంచం ఎర్లీ గ వస్త తే బాగుండే మమ్ ఇంకంచెం టైం ఎక్కుగ స్పెండ్ చేసేవాళ్ళం అట్ల అన్నారు పిల్లలు
పిల్లలకి అవే కావాలండి మో ఉన్నాం మేము కూడ అది చెప్పగా మచ విఖపట్నం వెళ్ళొచ్చాము ఆ మళ్ళీ ఇంకొకటి ఏంటి వైజాగ్ ఆర్కే బీచ్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళొచ్చాము ఇంకేంటంటే అట్ల వెళ్ళాం కదాని చూడు ఒక ఫంక్షన్ వచ్చిందియా ఫంక్షన్ కని వెళ్ళి అక్కడ ఏంటంటే ఇంకా ఆ బీచ్ అవి ఉన్నాయి కదా ఆ బీచ్ అది చూసుకొని ఆ ఇంకా ఎదురుకొడా ఫిష్ ఎక్వేరియం అని ఉంది వైజాగ్ లో బీచ్ ఎదురుకండి ఆ అక్కడికి వెళ్దాము ఆ ఫిష్లు రకరకాలవి అవి చూసి చాలా ఎంజాయ్ చేసరు పిల్లలు
అవునండి పిల్లలకి ఏదైన కొత్తదనం కావాలండి
అవును అంతే కదండి మరి
ఏదైన ఒక కొత్తదనం కోసం ఆలో చ్చిస్తా ఉంటరు పిల్లలు
అవునవును
ఇప్పుడు మనం పల్లెటూళ్ళోకి తీసుకెళ్ళాం అనుకోండి పల్లెటూళ్ళోకి వెళ్తే వాళ్ళకి కొంచం ఆ అందులో కూడా పల్లెటూళ్ళో కల్మషం లేని మనసులు ఉంటాయి. వాళ్ళు నచ్చట్లేదండి. వాళ్ళకు అసలు నచ్చట్లేదు ఎక్కడ ఎం కొత్తకి సిటీకి వెళ్ళాలి. ఒక కొత్త ప్లేస్ కెళ్ళాలి. అన్నీ ఉంటాయిలేగాని మనం పల్లెటూరు కి తీసుకెళ్తే అసలు ఇష్టంగా తి ఉండరు వాళ్ళు ఒక్క రోజు గాదు మమ్మీ ఎల్ వెళ్దాం వెళ్దామని అప్పటికి మేము వెళ్ళామనిమా సిస్టర్ ఏసీ కూడా తీసుకుందండి. అయినా పిల్లలు ఆ ఎండకి అంత ఎండగున్నా గాని అక్కడే ఉంటా అక్కడే ఉండ అంటే ఏసీ తీసుకున్నా గాని అక్కడ ఉండను ఉండను ఉండను పల్లెటూరులో అంటున్నారు.
ఆ
అయినా గాని ఇంకా సి హైదరాబాద్ సిటీలో అయితే ఎక్కడైనా మంచిగా ఉంటరు గానీ పల్లెటూరు లో అస్సలు ఉండరండి పిల్లలు
కానీ పిల్లలకి పల్లెటూరు అవత వా వాతావరణం అలవాటు చెయ్యాలండి. ఆ పొలాల మధ్యలోకి తీసుకెళ్తూ అట్లా తీసుకెళ్తే పొలాల మధ్యలో వాళ్ళు వెళ్తుంటే బావుం టంది వాళ్ళకి ఏంటంటే ఆడుకున్నట్టు అటూ ఉంటూ అట్లా పొలాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అది చాలా బావుంటుంది అసలు పిల్లలకి ఎంజాయ్ చేస్తారు అంటే ఇప్పుడంటే పొలాల్లోకి రానివ్వట్లేదులే గాని ఒకప్పుడంటే పొలాల్లోకి వెళ్ళి ఎంతసేపయినా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు.
అవునండి అవును ఇంకోటి పిక్నిక్ లాగా ఇప్పుడు పల్లెటూరులో పొలాలకి దగ్గర ఒక పిక్నిక్ కి ద లాగ వెళ్తే చాలా మ బాగుంటదండి.
అవును చాలా బావుంటది. అక్కడ ఆ బోరు అది వేస్తారు కదా బోర్ వాటర్ తో ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ ఆడుతూ భల్లే ఎంజాయ్ చేయచ్చు చాలా అం అంటే చాలా బావుంటుంది. అక్కడ అట్ల ఆ.
ఇప్పుడు ఇప్పుడు అండి ఇప్పుడు మందు చల్లేయి కూడా కొత్త కొత్తగా వస్తున్నాయ్.
ఆ ఆ
అవి కూడా అంటే కొంతమంది తెలియదు కదండి ఇట్లా వచ్చాయని. వాళ్ళకు గూడా చెప్ తే అంటే ఇట్ల వస్తుంది ఇట్ల వస్తుందని మనకు కూడ చూపిస్ ది చాలా బాగుంటదండి. కానీ ఎక్కడండి పిల్లలు మీరు అన్నట్టు అసలు పల్లెటూర్ల అన్నీ ఇష్టపడట్లేదు.
ఆ చ్ వాళ్ళకి అట్లాగా పల్లెటూర్లంటే అదొక రకమైన ఫీలింగ్ లేండి అదేంటంటే సిటీ వెళ్తే అది ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు వెళ్ళొచ్చాము అని చెప్ కూడానికి ఉంటుందని పిల్లలు ఆదన్న మాట ఎంజాయ్మెంట్ చేసి వొచ్చాం మాక్ ఇక్కడ ఇది చూస్ సం ట్యాంక్ బండ్ వెళ్ళొచ్చాము బిర్లా మందిర్ వెళ్ళొచ్చాము. అని అలా చెప్పుకుంటుంటే వాళ్ళకి అదొక రక్ మైన ఆనందం అన్నమాట.
అందులో అండి పిల్లలు ఇప్పుడు వన్ అవర్ టూ అవర్ జర్నీది ఇష్టపడట్లేదు. ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నేయే ఇస్ ఇష్టపడుతున్నారు. కొంచెం ఎక్కువ జర్నీ ఎళ్ళేటట్టు.
అంతే కదా మరి.
ఇప్పుడు మాత్తయ్య గారి ఊరు మాత్తయ్య గారి ఊరు వన్ అవర్ లో వచ్ చేసిద్దండి అక్కడ ఒద్దంటారు కొంచెం మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ లో అం మ్ వాళ్ళ కడిడికి ఏళదామనంటే అంతే అ
హలో
అండీ
అట్లా పిల్లలకి ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది కావాలి పిల్లలకి అటు ఇటు వెళ్తూ ఉంటూ ఉంటే వాళ్ళక్ కీ అదొక రకమైనా ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలు ఇది చెయ్యాలి అది చెయ్యాలి పలానా చోట్ పిల్లల్తీది చూడొచ్చు అది చూడొచ్చు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోవడానికి ఒక అనేది ఉంటుంది గదా. పిల్లలకి అది అందుకని వాళ్ళు వేరే ఊరు వెళ్దామా మీటూరు వెళ్దామా మీ అని అనేది ఇప్పుడు అరుణాచలం ఉంది.
కొత్తగా ఇ వస్తున్నాయండి కొత్తగా ఇ వచ్చినయి వాట్సాప్లు ఫేస్బుక్ ఇవన్నీ వచ్చినయి ప ప్రతి యొక్క పిల్లలు ఎ ఇక్కడ దిగిన పిక్స్ అందులో అప్లోడ్ చేస్తున్నారు. వేరే పిల్లలు చూసి ఏడుస్తా ఉండారు. మమ్మీ మనం వెళ్ళలేదు మమ్మీ ఎళ్ళలేదు. అట్లా ఏడుస్తా ఉన్నారు పిల్లలు. కంపల్సరి ఎల్లాలి ఊర్కే పదే పదే అదే డిస్ ఇట్ల జేయడం అట్ల చేస్తున్నారు పిల్లలు.
ఆ అదే కదా.
ఇ వాళ్ళు అప్లోడ్ చేయడం వల్ల ఇం ఇంకా వీళ్ళ పిల్లలు ఇంకెక్కువ ఏడుస్తా ఉన్నారు.
హ్మ్
అవును అవును.
ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ఎక్కువ మీరు అన్నట్టు బీచ్లు వాటర్ ఫాల్స్ ఇయే ఎక్కువ ఇష్టపడుతున్నారండి.
పిల్లలకి అవే ఎంజాయ్మెంట్ అండి. అవ్వే గావాలి ఎందుకంటే ఆ వాటర్ లోకి వెళ్ళితే మనమే రాలేకపోతాం. అక్కడ ఆడుకుంటుంటూ ఆ వాటర్ లోంచి
కానీ హైదరాబాద్ లో అండి ఇంక చాలా చూడదగ్గ ప్లేసులు చాలా ఉన్నాయండి. ఓపిగ్గా వెళ్ళాలి గాని ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు పట్టిద్దండి. ఇప్పుడు మ్ ఇప్పుడు బిర్లా మందిరే గాని సాలార్జంగ్ మ్యూజియం లో అయితే ఇంక రామజ ఫిల్మ్ సిటీ అయితే ఒక రోజంతా పట్టిద్దంట అండి.
అవునవును.
అసలు బ్ ఈ సినిమా సెట్స్ అన్ని అందులోనే ఉంటాయట.
అవును సెట్టింగ్స్ అన్ని సినిమా సెట్టింగ్స్ అన్ని అక్కడే జరిగేది అవునండి.
సరే అండి ఓకే అండి మరి ఓకే అండి మరి బాయ్ అండి.